అడ హలో హయండి బాగున్నారా
చేస్తారా
హలో
హలో ఆ వినిపిస్తుంది అక్క
వస్తుందండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి తిన్నారా తిన్నారా
లేదండి చేస్తున్నాను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళొచ్చాను లేట్ అవుతుంది ఈ రోజు
ఓకే ఓకే
ఆ అందుకు చేస్తున్నాను ఆ నేను ఇ రోజు జూ మ్యాంగో పప్పుూ రైస్ ఎగ్బుజ్జి చేస్తా మార్నింగ్ పప్పు చేసాను పప్పు రైస్ ఇప్పుడు రైస్ను ఇప్పుడు చేీస్తున్నా న
ఓకే మంచి కాంబినేషన్ అయితే
ఉ అవునండి మీరేం చేసారు హలో
ఇంట్లో ఉన్నాను నేను మా అమ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో ఈరోజు స్పెషల్ ఏమంటే చికెన్
ఆా
సో చికె తిన్న
అంటే చికెన్ ఫై గ్రేవి ఏం చేశారు
గ్రేవి గ్రేవిీ గ్రేవిీ
గ్రేవీ నా
ఆ
ఓకే ఇంకేమండి
ఇంకా ఇంకా ఏమేమి వంటలు చేస్తారు మరి ఆ అవునండి
నేనా నేను ఎక్కువ చేసేద ఆ బిరియానీ కబాబ్స్
కే నాన్ వెజ్ నాన్ వెజ్ బాగా తింటారన్నమాట అయితే
అంత వర్ ఏం లేదు మీడియం గా ఆ వీక్లీ ఒక వన్ టైమ్ టూ టైము
అ తెేలేండి రోజు తినాలంటే ఇప్పుడు బోర్ కదా
హ్మ్ హలో ఇంకేంటండి
తే నాన్ వెజ్ రో జు ఉన్న తింటాను నో ప్రాబ్లమ్ అలవాటు అయిపోయింది
నేన్ తినన్ ఓకే కె నేనైతే తెలిదన్నా ఆ హు
ఇంకా వెజ్లో అయితే వెజ్లో ఏం తింటారు
ఆ
వెజ్ వె జ్ లో ఏం తింటారు ఏంటండి
వెజ్ లో మేమ్మ ల అన్ని తింట వెజ్ ఐటమ్స్ నా అన్ని తింటానండి మష్రూము ఇలా మిల్లి మెక్కరు ఆ అవి తినను ఆ హ మ్మ్ మీరు
నేను మష్రూమ్స్ మష్రూమ్స్ ఇక ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయండి. నచురల్ గా ఇది అంతా హైబ్రిడే కదా,
హ్మ్ హ్ అవును
ముందయితే వర్షాలు పడుతుం ట్టే ఉరుములు ఉరుమితే పొలాలల్లో పుట్టగొడుగులు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ. అంతా. హైబ్రిడ్ అయిపోయింది అవి తింటే రోగాలు తప్ప. భై మీరాద
అదే మో కరేష్ట్
అ ముఖనికి
ఆ
మ్ అయితే మష్రూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇష్టమండి
ఆ నేను మష్రూము సో అ ఉ నేను ఆ రోజు అయితే చేయ అవి తిననండి అవి ఎందుకో నాకు పట్టదు హ
ఓకే
ఆ మష్రూము మిలీమేకర్ ఇలా ఆ. అదిబా ంటది చపాతి
ముగ్గు గుత్తి వంకాయ ఇది దేంట్లోకన్నా సెట్ అవుతదండి ఆ రైస్ లో గాని చపాతీకి గానీ ఉ
ఆ మసాలా రైస్ లకు కూడా అయినా బాగుంటది
దేంతో అయినా బాగుంటది బిర్యానీలో కూడా బాగుంటది అందుకే కూరళ్ల్లో రారాజు వంకాయ అంటారు
ఉ ఏంటడి ఇంకేమిటి విషయాలు
ఇంకా పచ్చళ్ళు అట్లాంటివి ఏమన్నా తింటారా
చేను లో అంటే వెళ్ళేవాడిని ఎక్కువ చేసేదంటే టమోటాను టమోటా మ్యాంగో చేస్తాను అంతే ఇంకా ఎక్కువ చేయన్ నాకు రాదు అ ఒక వన్ వీక్ అట్లా పెట్టుకొని చేస్తారు కదా పెట్టుకొని చే తినే లాగ చేసుకుంట తను
ఓకే
మళ్ళి ఓవర్ గ లేదన్నాను మీరు
నే నేను పచ్చళ్ళు. రేరండి నాకు పత్ చ్చళ్ళు చేత కావు మ్మ్ చేస్తే చెనిగ్ గింజలు పచ్చడి చేస్తాను అంత్ తే
ఆ
మరి అంత ఎక్కువేం రాదు ఇలా చేస్తే ఆ విధ చేస్తాను మ్మ్ ఇంకా మీరు ఇంకేమేం చేస్తారు ఫుడ్ ఐటెమ్స్
ఇంకా నేను అన్నిీ చేస్తాను అండి ఇదన్ని లేదు అన్నిీ చేస్తాను బట్ దాంట్లో కొన్ని కొని తిననుంతే
ఓకే
ఇంకేంటండి
ఇంకా ఇవి ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్స్ అవి ఏమన్నా ట్రై చేస్తారా ఇంట్లల్లోనే
ఆస్ట్ ఫుడ్ అంటే తువ్వావ
గోబీ రైస్ గోబి మంచూరి సరే
ఎప్పుడో ఒకసారి అండి రేర్ పచ్చళ్ళు చేయడం నాకు టైమ్ సం డ్యూటీనే సరిపోతుందండి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోసి వస్తాను ఇంకా ఏదో ఆ ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఏ ఏం వర్క్ చేస్తారున్ త్త ఏం వర్క్ చేస్తారు అంటున్నా
ఆన్ లైన్ బ్యూటీషియన్ అండి లాక్ మీ సెలూన్ లో
క
ఏంటండి
ఆ
హలో
చెప్పండి
నేను ఇ లాక్ మీ సలూన్ లో హెయిర్ డ్రెస్సర్గా చేస్తున్నానుండి
ఓకే
ఇక్కడ సరిపోతుంది సగం టైమ్ అంతా